హాయ్ండి బావున్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
బాగున్నావండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి
ప్పుడు ఎళ్ళిపోయారా అండి పండగకు
ఒచ్చామండి రేపు ఉండండి
ఎంజాయ్ జేస్తున్నారా అండి
మ చెల్లే నేను మ చెల్లె కొడుకులిద్దరు మా అన్న కొడుకులిద్దారు నా కొడుకులిద్దరు ఇద్దరందరు బాగ ఆడుకుంటున్నారండి
అవునా
బాగా ఎంజాయ్ చేస్తున్నారండి పిల్లలు
ఎవ అన్నం దిన్నారా
ఇప్పుడే చే స్తుందండి
ఆహ ఏం చేస్తున్నా అండి ఏం కర్రీ చేస్తుంది
బుడంకాయ టమాటా ఏసిందండి ఎగ్స్ బాయిల్ చేస్తుంది
అవునా ఏమన్నా పండక్కి షాపింగ్ మేము్ బెండకాయ చార్ చేసానండి పండగకి ఏమన్నా షాపింగ్ చేశారా హలో
పిల్లకి తీసుకోవాలండి ఇంకేం జేయ్లేదు హలో
ఆ చెప్పండి
తీసుకోవాలండి పిల్లలకి ఇంకేం జేయలే సా
ఆ ఏమన్నా పండగ స్నాక్స్ గిట్ల ఏమన్నా ఏసారా అండి ఫెస్టివల్ కు
ఏం జేయలేదండి ఇంకా ఫెస్టివల్ రోజ భక్షాలు పూర్ణాలు చేసుకుంటామండి పచ్చడి చేస్త
అ అవునా
ఐం దీస్కొన్ చేసుకుంటామండి
ఊహు
చాలా ఎంజాయ్గా చేసుకుంటామండి
పూజ అంటే ఎట్లా చేస్తారండి పూజ అంటే ఎట్లా జేస్
పూజ అంటే ఇంట్లో మామూలుగా పూజ చేసేలాగా నె చేస్తామండి రోజు చేసేలాగానే స్పెషెల్ ఏం లేదండి ఇంగ ఆ రోజు భక్ష్యాలు జేస్తాము పచ్చడ తీపి పులుపు కారం అన్ని గలిసేలాగా చేదు అన్నీ కలిసేలాగా పచ్చడి చేస్తామండి చేసేసి భక్ష్యాలు చేసుకుంటాము ఆఫ్టర్నూన్ లంచ్ కి బగారా వేస్తాము మటన్ తీసుకొచ్చు కుంటామండి
మటన్ దెచ్చుకుని ఒండుకుంటారా మీరు ఎక్కువ ఏమి ఇష్టమండి మీకు తినడానికి
మాకు గ గజ్జలంటె ఇష్టం అండి నాకు పిండి వంటలల్లో కర్రీస్లల్లోలో నాన్ వెజ్ లో ఫిష్ కర్రీ అంటే ఇష్టం
ఉంహు ఫిష్ కర్రీ ఎలా ఒండుతారండి
ఫిష్ కర్రీ ఫస్ట్ ఫిష్ తీసుకొచ్చుకొని అక్కడే కట్ జేసుకొస్తారండి మా సారు
అవునా
ఇస్తారండి ఒ తే ఇండి
అవునా
ఒక ప్యాన్ ట్టేసి అంలో కొంచెం ఆయిల్ పోసి ఆనియన్ కాల్చి మిక్సీ పట్టేసింది అదంత అందులో పోసిన ఫిష్ ఫ్రెష్ చేేసుకున్న ఫ ఫిష్ చేస్తామండి అందులో చేసిన్ తర్వాత్ తంద్రుని కొసేపైనాక కారం ఉప్పు వేస్తామండి వేసాక కొసెప్ పయిన తర్వాత్కి పుల్సు పోా అండి మీరెలా చేస్
అవునా మేము మేము కూడ అలానే చేూస్తామండి
మీరు కూడ అలానే చేస్తారా పిండి పిండి వంటలు ఏమన్నా చేద్దాం అనుకుంటున్నారా అండి ఉగాదికి
అవునండి చేద్దాం అనుకుంటామండి రేపు పిండి పట్టించుకురావాలండి మడుగులు గ్యారెలు అన్నీ చేద్దాం అనుకుంటానమండి గ్యరలల్ల శనగా పప్పు గ్యారలల్లా చెనగపప్పు పల్లీలు దంత వచ్చి పిండి పట్టిసుకొస్తామండి బియ్యం పిండి బియ్యం ఒక ఐదు సేర్లు పోసి పట్టించుకొచ్చి మంచిగా నువ్వు నువ్వులు పల్లీలు చెనగ పప్పు వేసి మం చిగా గ్యారలుొత్తుకొని నూనె లేసుకొని కలుపుతాం ఆ చేస్తామండి పిల్లలు ఏదిో అడుగుతేాయి కాదు ఇం ఇంక ఏం చేయలేదండి షాపింగ్
పండగ బాగ హ్యాపీగా జరుపుకుంటారా అండి
ఆ చాలా బాగా చేసుకుంటామండి
తీలో ఉంటార
మేము ఊర్లోనే ఉంటామండి మాది పల్లెటూ
అందరూ చాల బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కాబటి చ్చు బాగా ఏదైన లేకపోయినా పక్కన వాళ్ళతో షేర్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తారకావచ్చు కదండి ఊర్లో అయితేనె సిటీలో అయితే అంటే బిజీ లైఫ్ అండి ఎవ్వరి కొకరు పట్టించుకోకుండా ఉంటారండి ఎయిర్ పొల్యూషన్ అంతా చికాగుగా ఉంటుందండి సిటీలో అయితే ఊర్లోనే అయితేనే వాతావరణం మంచిగా ఉంటుంది హె ఫ్రెష్ హెయిర్ ఎంత ఫ్రెష్గా ఉంటుందండి
ఊర్లో అయితే కుంకుడు కాయలు దొరుకుతాయండి తల స్నానం చేయడానికి
ఒకొక్సారి చూసి మాట్లాడ్ కోడానికి కూడ ఉండదండి సిటీలో అయితే
అవునండి ఉండదండి ఇక్కడ పల్లెటూర్లో అయితే కుంకుడుగాయలు దొరుకుతాయండి తలస్నానం చేయడానికి మంచిగా పండగ రోజు కుం కుంకుడుకాయలు దంచి మంచిగా నీ పిల్లలు వాటికి గింజలు ఉంటాయండి గింజాలు తీసేయాలి దంచి మంంచిగా పౌడర్లా ఇట్లా మెత్తగా అక్కల్ ముక్కల్ దంచుకొని నీళ్ళలో వేస్తే నురుగులాగా వస్తుందండి జుట్టుకు అప్లై చేస్త చసుకుంటే జుట్టు మంచి ఉంటదండి హెయిర్ ఫాల్ కాని పి నీళ్ళలో కొంచెం కొన్ని వాటర్ వేసి ఇట్ల నానబెట్టాలండి
నైట్ పెట్టేసుకొని పొద్దున పోసుకుంటే నా అంటే గదు కావచ్చు కదండి
ఆ అవునండి అట్లనే ఇస్తామండి కొంచెం డిస్టర్బ్ వస్తానండి పక్కకి రాదరా అండి
ట్ల పైకి వచ్చే సాన్ అందరు కింద ఉన్నార్ అనేసి నేను కి పైన్కి వచ్చానండి అందరు పైపోతది నాని
అవునా అండి
అందరు పైకి వచ్చేసారండి వీళ్ళు కూడ
అవునా అండి
మా సిస్టర్ మా బుడ్డోడికి అన్నం తినిపిస్తుందండి
మీ సిస్టర్ అన్నం తినిపిస్తుందా మీ సిస్టర్ కి ఎంతమంది పిల్లలు
ఇద్దరండి మీకెంతమందండి
మాకు ముగ్గురండి
మీ పిల్లలు స్కూల్ కెళ్తారా
ఆ వెళ్తారండి స్కూల్ కెళ్తారు మండే నుంచి హాఫ్ డే స్కూల్స్ అట అండి
మీ పిల్లలు ఇష్టంగా గేమ్స్ ఆడుకుంటార అండి
అవునండి ఎక్కువ గేమ్స్ మీదనే చూపిస్తారు స్టడీ కూడ పక్కకు పెట్టి గేమ్సే ఆడతారండి మా పిల్లలు జనవరి ట్వంటీ సిక్స్ గిట్లా ఆడిళండి ఒక రెండు మూడు కప్స్ తెచ్చుకున్నారండి
మా వాళ్ళు కూడ బానే ఆడత రండి గేమ్స్ అంటే చాలా ఇష్టం అండి ఇప్పుడు సిక్స్ మెంబర్స్ అయ్యారండి మా ళ్ళు చాలా బాగా ఆడుకుంటున్నా చేయగ
అవునా అంతే అండి మా వొళ్ళు ఖోఖో కబడ్డీ రింగు కుర్చీ చేరట నలుగురు కూర్చుని చీరలో కూర్చుంటారు చూడండి
ఆ చేైరు గేమ్స్ ఆడతారండి కల్చరల్ చేర్స్ స్పూన్ నోట్లో పెట్టుకొని అందులో అదేసి సర అండి
నిమ్మకాయన్న గో గోళ ఉంటది కదా మనం
చేస్తారా అండి ఎట్లా
ఆ చేస్తారంండి మా వాళ్ళ ఖోఖోను కబడ్డీలా ప్రైజ్ వచ్చిందండి
అవునా
డ్యాన్స్ లు ఎస్తారండి జనవరి
పిల్లలతో ఆడుకుంటార అండి
ఆడుకుంటారంండి చాలా బాగా ఆడుకుంటారండి
బా ఆడతారా అండి ఈవినింగ్ టైమ్ లో బయటికి పోయి పిల్లలతో నాడు కొనిా ఎంజాయ్ చేస్తారా స్కూల్కి వెళ్ళి రాగానే హోమ్ వర్క్ చేసుకుంటూ ఇంట్లోనే కూర్చుంటారా
హోం వర్క్ చేసుకుంటారు కొసేపు రా గానే హోమ్ వర్క్ చేసుకుొని బయటికి వెళ్ళి ఆడుకుంటారండి
బయటకు పంపియాలండి మవ్వు ఊరికే ఇంట్లో ఉంచడం కూడా వాళ్ళకి కూడా చిరగ్ కనిపిస్తుందిండి ఓకే స్టడీ మీదనే కాకుండా కొంచెం కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేయిించాలండి పిల్లలు
ఆ అవునండి చేయ్యాలంట
పేలా ఉండద్దండి కొంచెం యాక్టివ్ గా ఉండేలా చూసుకోవాలి పిల్లల్ని ఈ టైమ్ లో సైలెంట్ గా ఉంటే అందరు పిల్లలంటే చాలా తెలివిగా ఉంటున్నాడి
అవునండి పిల్లలు చాలా తెలివిగా ఉంటున్నడి కానీ మా పిల్లలు కొంచెం ఎదిద్దే ఉంటారండి
అట్లనే కొంచ్ ఉంటానండి కొంచం తెలివిగా ఉండడం కోసం మన అంగుడ్ ఇంట్లే గేమ్స్ ఆడ్
అవునండి చెప్పాలే ఎట్లా అండి ఎట్లా చెప్పాలి మీరు కొంచం చెప్ తరా అండి పిల్లలకి ఇట్ల ఇప్పాలనేది
ట కూర్చోబెట్టి వాళ్ళతో ఇట్ల మాట్లాడాలి అట్ల మాట్లాడాలని చెప్పాలండి మంచిగ్ మాట్లాడాలి ఒకర్ ఇగ వాళ్ళు చెప్పినట్టుగా మనం వినొద్దు పిల్లలతో పాటు అంటే పెద్దవాళ్ళు చెప్తే వి నచ్చలేదనండి ఇప్పడ్ ప్రతిసారి వాళ్ళు చెప్పిందే మనం వినుకుంటూ ఉండోద్దండి అట్ల ప్రిపేర్ చేయొద్దండి వాళ్ళని పిల్లలు ఏ చెప్తే అది చేస్తారండి అట్ల చేయకుండా కొంచం కొంచే వ వాళ్ళతో వాళ్ళు ఎలా ఉంటున్నారో మీరు కూడా అలానే ఉండాలి వాళ్ళని కూడా మీరు అనాలి వాళ్ళు కొడ్తే మీరు వడి రావడం కాదు వాళ్ తో కూడ మీరే మంచిగా ఉండాలి వాళ్ళు ఎట్ల యాక్టివ్గా ఉంట అట్లుండాలని మీరు ప్రిపేర్ చేయ్యాలండి ఇంట్లో కూర్చోబెట్టి
అవునండి ప్రిపేర్ చెయాలి కని నాకు టైం జర్ పోతలే అండి ఇయ పిల్లల్ రాగానే నేను పనికి పోయేస్తా పిల్లలు ఇంక వాళ్ళది వాళ్ళు చుస్ నేను అన్ని వర్క్స్కి వెళ్తానండి అంటే బయట్ పని కేళ్తానండి నేను పత్తి కలవడం పత్తి ఎరడం దో పనికి కంకులు ఇరవడం ఇట్ల వెళ్తానండి
ఒస్తాయండి మీకు
ఆ అవన్ని ఒస్తాయండి
అండి
అట్ల వెళ్ళడం
పత్ ఎరనట్లే ఎట్లపోతరండి టైంకి ఏ టైంకి అల్లారు ఏ టైంకి ఒస్తారు అ
నైన్ నైన్కి ఎళ్తామండి ఫైవ్కి బయటిక్ ఎళ్తామండి షేన్ల నుంచి అక్కడ మంచిగ అందరం కలుస్తామండి కూలి దగ్గర ఒకరి కూ ఒకరి కూర ఒకరు వేసుకుంటాండి అన్నం తింటాం ఆ అవునండి మం చ్చి అన్పిస్తది ఇంకా ఇంటి కడుంటనే బోరు ఉంటది అన్ అట్లేళ్తేనే బావుం
అట్లేళ్తేనే మంచి హ్యాపీగా ఉంటు బయటద వాతావరణం వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటే అవి ఇవి తెలుసుకోవడం కొంచం
అవునండి ఇ ఊళ్ళ ఎ విషయాలు జరిగినా మనకి తెలుస్తాయండి
హుమ్ అవునండి అలానే ఉండాలి
ఉమ్ నాక్ పనికి ఎళ్ళడమే ఎక్కువ ఇష్టం అండి
అలానే ఉండాలండి
మ్ పలికిల్ తనన్నీ నేను పనికి సరే అండి బాయ్
అవ్వ